హలో
హలో
హలో హాయ్ అండి
అ ఆ ఎం లే ఆ బాగు హ మీరు ఆ తిన్నామండి మీరు లో ఆ చెప్పు బాగున్నామండి మీరు
మాది మాముూలు రైస్ అండ్ అన్నం అన్నం అండ్ కర్రీ
అవును
ఆ
ఏం చేస్తారడి మీరు
స్టడీంగ్ అండి
ఆహా
మీరు
ఆ నేను జాబ్ చేస్తానండి
ఆ
మ్మ్
ఏం చేశారండీ వీకెండ్ లో
ఏం లే అండి ఏదైనాదొరుకుతే ఇంకా కాలేజ్స్ సో ఎక్కడన్నా ప్లాన్ చేస్తారా పోదాం పోదామని
హ్మ్మ్
లాస్ట్ టైం అదే లాస్ట్ వీక్ వండర్లా పోయామండి ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా వాటర్ ఫాల్స్ వాటర్ గేమ్స్ అలా ఆడుతూ ఉంటాం
ఓకే
ఆ ఇంకా అలా ఎంజాయ్ చేసి ఇంకా ఫుడ్ మంచివి తినేసి
ఆహా
సరే అండి హ మీరు మీరేం ఫ్రెండ్స్ తో ఎక్కడ వెళ్ళలేదా
నా జస్ట్ నేన్ వీకెంతో మూవీ చూస్ యను
హు హ్మ్ ఏ మూవీ చూసారా
ఆ ఇంగ్లీష్ మూవీ అండి కాంగ్స్ కళ్యాని అని
అవునా ఏమన్నా చెప్ చెప్ పగారార
హా చ అంటే మామకో ఒక మంకి ఉంటా కింకాంగ్ ఉంటా అండి కిం కాం అన్ జర ఆ కింగంగ్ కదా రా
ఓకే
పేరెంటింగ్ ఉంటుంది ఆ ఆ మంగితో పాటు మిగతా జ లెజర్స్ ఉంటండి లెజర్ టైప్స్ ఉంటాయి అది అది అది మెయిన్ విళ అమాటా కొంతమంది సోల్జర్స్ ఆ ఐలాండ్ క వెళ్తారు
ఉ
ఆ ఆ ఇలేనికె తే ఫస్ట్ మాములుల్ళ ఏం సర అడి అంటే అక్కండా ఐలాండ్ మొత్తని అ ధ్వసం ధ్వసంస్తారు అంటే బాంబ్స్ పెట్టి పెలుస్తాన అనమాట ఆ ఫారెస్ట్ నర్లానే
ఓహో
ఇరి కింగ్ అదే ఇది మకి కింగ్ కద అక్కడ ఐలాండ్ లో నచ్చారు నచ్చడానికి అంటే తన ఐలాండ్ ని నాశనం చేస్త నారాణీ కంంతో ఇ హెలీకాప్టర్లో డ్రాల్ టర్ అని పలుస్తాం అంటే కోటేశ్వరి
ఊ ఊ
కొట్టేస్తే మన్స్ ముందర కింద పడుపోతారు ఆ ఆ ఆ సోగా టెన్ టెన్ టురు టూవ ఫిఫ్టీన్ ఉంటాయి అండి కఫ్టర్స్ సోల్జర్స్ ఆ అంతమంది సోల్జర్స్ కి ఒకటి ఉంటయండి కదు వాడు ఇంగా కుం కోం అంటే ఇ మంకి మింద పగబెట్టుంటడు
ఆ
పేలానీ కోపంతో ఉంటాడు. ఆ అలా అలా స్టోరీ స్టార్ట్ అవుతుందండి. అక్కడ వేరే యానిమల్స్ కూడా ఉంటాయి అని భాగం వేరేరే మానసస్ కుడా అవు కూడా సోల్జర్స్ సంపుతున్ గే అలా హైట్ చేస్త ఉంటారు. స్ ద లాస్ట్కి అవె లీజర్ తో పెద్ది ఫైట్ ఉందండి అంటే ఫస్ట్ సోల్జర్ లీడరు మా మంకీ కి వాటర్ లో, వాటర్ లో పిలిపిసాడు ఆ వాటర్ లో రాగానే వ కాలే వాటర్ లో పెట్రోలేసి
ఉ
వేస్ట్ పెట్టిన మంకీ వాటర్లు దిగిన వెంటనే అది పెట్రోల్ అంటు పెడతారండి.
ఆ
కోదివి కెపతది ఐవి నీక అవ్వగానే పెద్ద అలిజుడు అలీజడు వస్తాంది లిజడు మాన్సలిజడు వచ్చి అ మావ్ మ ఇంకేం సంపామున్ ఆ మంకిి సంపాదనలో పక్కా మనుషులు ఉంటారు కదండి సోల్జర్స్ వాళ్ళ వాళ్ళని అటాక్ చేస్తారండి అప్పుడు కాంగ్ వచ్చి కాపాడుత తది
ఆ
భారీ ఫైట్ ఇది అండి
ఆ ఉమ్ ఉమ్ ఉమ్ అంటే దాంట్లో మొత్తం అంటే ఫైటింగ్ యుద్ధం అలానేనా
ఆ యుద్దమంటే అట్ల మామూలుగా ఫైట్స్ మాన్స్టర్స్ ఫైట్స్ ఉంటాయి
ఆ ఆ ఇంకా లాస్ట్ ఇంక ఏమైతుదండి ఇంకా వాళ్ళ ఫైటింగ్ విన్ అవుతరా హలో
ఆ ఫైట్ కాదండి మాన్స్టర్స్ తో ఫైటింగ్ లాస్ట్ కాంగ్ మా ఎ చంపేస్తది
ఉమ్ ఉమ్ ఉమ్
ఇది చూశారా అండి గాడ్జిలా వర్సెస్ కింగ్ కాంగ్
ఆహా లేదండి నేను అంటే ఇంగ్లీష్ సినిమాలు అంతగా చూడ్ను
ఓకే ఓకే అంటే అది ఒక అది ఒక సినిమా అండి గాడ్ జిల్లా వర్సెస్ కాంగ్ అని అదే అక్కడ ఆ సినిమాలో ఉంటది ఒకటి మంకీ పెద్దగా అంటే ఈ మంకీ అండి ఈ మంకిీ అక్కడ ఆ సినిమాలో యాడ్ చేసారు అంటే కనెక్షన్ పెట్టారు అన్నమాట అట్లా మూవీస్ మూవీస్ కి కనెక్షన్ ఉన్నాయండి మీరేం చూసారండి మూవీ
అండి ఎన్ని మూవీస్
చాలా చూసామండి ఇంగ్లీష్ అంటే ఇంకా చాలా ఫేవరెట్ కనెక్షన్ కింగ్ కాంగ్ కాంగ్స్ గాడ్జిల్లా గాడ్జిల్లా వన్ అట్లా చాలా ఉన్నాయ్ అన్ని చూసాను
నాకు అందులో సీజన్స్ ఉంటాయి అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు సీజన్స్ ఒక వన్ సీజన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఎపిసోడ్స్ ఉంటాయ్ అది వన్ అవర్ టూ అవర్స్
అంటే ఇవి సీజన్స్ కాదండి మూవీస్ ఏ మూవీస్ మూవీస్ అంటే ఉంటాయట
ఆ అంటే ఒకే కంటెంటే ఉంటది కదండి
ఆ
ఇంకా ఒకటి చూసిన తర్వాత ఇంకా తెలుసులే అని ఇంకా అసలు ఇంట్రెస్ట్ రాదు
ఓకే ఓకే ఏ అవెంజర్స్ విషారాడి బ అవెంజర్స్
ఆహా లేదండి
ఓకే అదిగున్నా సేమ్ ఇట్లేంటండి మార్వెల్స్ సూపర్ హీరోస్ అనమాట వాళ్ళు పోవాల్సి ఉంట ఎడాల ఫైట్ అయితుంటుంది బాగుంటా అన్నది కూడా
ఆఓహో మేము అన్నిీఇట్లా వెబ్ సిరీస్ తెలుగు మూవీస్ ఎక్కువ చూస తను
మకేడ రీసెంట్గా ఏం చూశారండి
నేను ఫ్రెండ్స్ తో కలిసి ఇవి చూసాము మేడ్ ఇన్ కొరియా వచ్చిం కదా కొత్తాగా ఆ దాంట్లో కొరియాక పోవాలని చాలా ఆశ ఉంటది చిన్నప్పటి నుంచి
ఓకే
ఆ అమె ఇంకా దాని దసలోనే ఉ అది కొరియాకి పోవాలి కొరియాకి పోవాలి అది ఇలా ఆడే సెటిల్ అవ్వాలి బిజినెస్ అక్కడే పెట్టాలి రెస్టారెంట్ పెట్టాలని ఆమె కోరిక
ఓకే
ఇంకా అక్కడే ఆ ఇంకా ఒక అబ్బాయిని లవ్ చేస్తుంటాది ఆమె వాడు మోసం చేసి
కొరియాలోనే కొరియాలోనే
మోసం చేస్తాడండి అంటే ఆమెణి కొరియా ప్లైట్ ఎక్కిస్తాడేమో వాడొచ్చి ఇది అదే వేరే ముంబై ఫ్లైట్ ఎక్కేసి వాడు వెళ్ళిపోతాడు ఇంగ ఆమె ఫోను స్వి వేయడం బ్లాక్ లో పెట్టేయడం అద అలా చేస్తుంటాడు ఆమెను మోసం చేేసాడు ఆమె దగ్గర అస్సలు అమౌంటె ఉండదింక.
లో నమ్మల్ ఎలా స సర్వైవ్ నదల
అంటే ఫస్ట్ ఇంకా అక్కడే వేరే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడం అలా చేసుకొని ఇంకా మా ఆ ఫ్రెండ్స్ నుంచి ఒక జాబ్ తెచ్చుకోవడం వేరే వాళ్ళు ఇంట్లో పని చేసి అమౌంట్ సంపాదిచ్చి ఆమె ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తది.
ఆహా
ఆ రెస్టారెంట్స్ లో ఇంక అమౌంట్ బాగొస్ సంపాదిచ్చి ఇవ ఇంక వాళ్ళ ఫ్రెండ్సు మ్యూజిక్ బ్యాన్ పెట్టాలనుకుంటారు.
ఓకె
ఇంకా వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు. ఇంకా ఈమె ఇచ్చింటది అమౌంట్.
ఓకె స్పాన్సర్స్ కా కాల్ చేస్ ఉంటాది.
స్పాన్సర్ ఇచ్చింటాది. ఇంకా వాళ్ళ ఫాదర్స్ ఇక్కడ ఇక్కడే ఉంటారు కదా! ఇండియాలోనే అప్పుడు ఫ్లడ్సొచ్చి ఇంకా వాళ్ది అంతా మునిగిపోవడం వాళ్ళకి గాయాలు అట్లా అవి అయింటాయ్. అయిన్ తర్వాత ఇంగామె న్యూస్ చూసి అప్పటికప్పుడే ఫ్లైట్ బుక్ చేసుకొని, ఇంకా ఇండియాకు వస్తది.
ఓకె
ఇండియాకొచ్చి హ ఇంకా అక్కడే ఉండాలా పోవాలా అని ఆలోచిస్తా ఉంటది. ఇంకా అలా ఆలోచిస్తా ఉన్నప్పుడు ఇంక వాళ్ళ ఫ్రెండ్సే వచ్చేస్తారు.
ఓకె ఇంటికొత్
వాళ్ళని చూడ్డా ఆ ఆ పిల్లని చూడ్డానికి ఇండియాకొచ్చేస్తారు. ఇంకా అంత దూరం నుంచి ఆ పిల్ల కోసం వచ్చారు. అంతా ప్రేముంది ఇగ వాళ్ళకి అని, వాళ్ళ అమ్మ, నాన్న ఇంక ఒప్పుకుంటారు. ఇంక వెళ్ళు వాళ్ళతోనే మేమే కావాలని తె వచ్చేస్తాము అక్కడే సెటిల్ అవుదాము అది ఇది అని చెప్పి ఆమెనొప్పిస్తారు. ఆమెని ఒప్పిచ్చి ఇంకా వాళ్ళ ఫ్రెండ్సు ఆమె ఇంకా వెళ్ళిపోతారు. కొరియాకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ అక్కడ ఒక ముసలావిడ ఆమెను బా చూసుకుంటాంటది. ఆమె వెల్లెసరి కి ఆమె చనిపోతాయి.
ఆహా
ఆ ఆమ చనిపోయిన తర్వాత ఇన్ కాదు ఒక్కటి ఆమెకి రిగ్రెట్ ఫీల్ ఉంటది. అంటే, ఆమెను చూడలేదు. అని ఆ ఆ అంతె అండి ఇంక సినిమా.
ఓకే ఓకే లే అయితే సరే అం
ఆ బాయ్ అండి
బాయ్